హలో నమస్కారం అండి
హలో నమస్తే అండి బాగున్నారా అండి
బాగున్నానండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఊరికే అలా కూర్చొని ఉన్నానండి ఇందాకే స్నాక్స్ అదే సాయంకాలం పూట్ల తినేది తిన్నానండి మీరేం చే స్తున్నారండి మీరేం తిన్నారండి
మేము ఏం చేయలేదండి ఖాళీగానే ఉన్నాము ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారా అండి
బాగున్నారండి మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా అండి
ఆ బాగున్నారండి ఇప్పుడైతే అందరు నేను బయటకు వచ్చి అండి అంటే బయట ఏమన తీసుకొని తిన్నామని ఇంట్లో ఈ రోజు బాగునే లేదండి
అవును లేండి అవునాండి ఇందాక నేను మా స్నేహితురాలతో మాట్లాడానండి ఫోన్ చేసిండ అంటే మా స్నేహితురాలు మాట్లాడింటే తన ఫోన్ రాదు ఆ ఏది అది సిగ్నల్సే రావడం లేదండి మీకు బానే అంటే బాగానే మాటలు వినిపిస్తు స్తున్నాయండి
ఆ అంటే మీ ఊర్లో ఏమైనా టవర్ ప్రాబ్లమ్ అయ్యండొచ్చ అండి ఏదంటే ఏదైనా రిపేర్ ఏదనా జరుగుతుండొచ్చు
అంటే మాక మాకేమో తెలియదుండి అంటే చాలా ఫోన్కి ఒకటే అట్లా అనిపించిందా అనిపించిందండి
ఉం అలా ఏంనిండదండి
ఉం
ఉం
ఇంకేమండి ఏం తిన్నారు
ఏం లేదండి చెప్పాలి మీరే
ఇంకేమి ఏంటండి తగ్గుతున్నారు హెల్త్ బాలేదా
అలా ఏం లేదండి
అవునా అండి
బానే ఉందండి కానీ ఏం చేస్తాం అప్పుడప్పుడు వస్తుంటది కదండి దగ్గు అట్లాంటివి
అవునులేండి
మీరు ఎక్కువడా బయ ఎక్కువ బయట తిండులే తింటారేమో కదండి
ఆ నేను బానే తింటానండి అంటే చికెన్ ఒకటి అండి తినేది చికెన్ ఫ్రాన్స్ ఇ ఒకటి రొయ్యలు ఇ ఒకటనండి తినేది గుడ్డు ఇంకా అంతకు మించి ఇంకేం తిననండి బయట
ఆ అవునాండి
అవునండి
ఉం
ఇంకేంటండి ఏంటంటే ప్రశాంతంగా ఉంది మీ మీ సైడ్
పల్లెటూరు కదండి అట్లానే ఉంటదండి మాది
అవునా అండి అంటే పల్లె టురిలో చిన్న పిల్ల గొంతులు కూడా వినిపిస్తాయి పక్కింటి వాళ్ళ గొంతులు అవి కూడా వినిపించకపోతే
చిన్నపిల్లలందంతా బయటకి వెళ్లారండి ఈ రోజు
అవునండి అంటే మీరు ఇంట్లో కూర్చున్నారా అండి
ఆ అవునండి
అవునా అండి
ఉం చిన్నపిల్లలు బాగుంటారండి
అవునండి చానా అంటే ఒక మూడేళ్ళు నాలుగేళ్ల వరకు బాగుంటారండి మళ్ళీ తరిగ కొద్ది కొంచెం బాగుంటదు మళ్ళీ ఒక ఏజ్ వచ్చాక బాగుంటారండి
ఉం అవునండి
ఉం
ఈ మధ్య ఏంటో అండి అంత కష్టం
అవునండి ఈ మధ్య డబ్బులు ఉంటేనే బాగుంటారండి లేదంటే అసలు ఏం బాగుంటారండి
ఉం అది కూడా నిజమే అండి
అందుకేనండి సంపాయించుకోవాలండి కొంచెం ఒకండి మనం సంపాదించే దాంట్లో సగం అంతా వెళ్ళిపోతుందండి ఆ బ్యాంకు వాడు ఏదో వాడి డబ్బులు ఇచ్చి మనం కట్ చేసుకున్నట్టు కట్ చేస్తాడుండి నావైతే
అంతే అండి మన బ్యాంకు మనం వాడుతున్నాం కాబట్టి వాడికిీ వాడు అంతే అండి ఇంకా ఏం చేస్తాం
ఏంటండి మనం కష్టపడి ఎత్తు పెట్టుకున్న డబ్బులు కూడా వాడి వాడి డబ్బులు ఏదో కట్చెస్ కున్నట్టు కట్ చెస్తాడండి
సన్నగా మాట్లాడండి కోప్ పడకండి
ఏమైందండి
మ్ కోప్పడకండి అంతా ఏం చేస్తానమ్
వచ్చి ఇస్తారండి మన ఫుడ్ అలాంటిది
ఇ మ్ అవునండి ఇంకేంటండి మల్ల విశేషాలు
చెప్పాలండి మీరు
మావేముంటాయండి ఏం లేదు
మ్ హు
ఇంకేంటండి మీ స్నేహితురాలు ఏం చేస్తున్నారు
మా స్నేహితురాలు వాళ్ళు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నారండి
ఉహుమ్
వాళ్ళు ఏమి ఉండదు ఏం పని ఉండదు ఉండదండి
అవును మీ స్నేహితులకి పెళ్ళి కుదిరిందంటా నిజమా అండి
అ ఆ అవునండి వాళ్ళు లేదండి ఒకసారి ఊఊఅంటారు ఒకసారి లేదు క్యాన్సల్ అంటారు
ఆ
ఎంటో అండి వాళ్ళవర్షనే అర్థమే కాదు
అంటే ఇప్పుడు వెళ్ళలేద అండి
మేము ఎక్కడికి వెళ్ళలేదండి ఇంకా
అవునా అండి
మ్ అవునండి
నేను సోమవారం అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నామండి
ఓ అవునా అండి
అవునండి అంటే మా ఫ్రెండ్స్ ప్లాన్ చేశారండి సోమవారం అన్నారు మళ్ళీ సోమవారంకి వస్త ఏమవుతుందో తెలీదండి ఆ ఫస్ట్ శనివారం అన్నారండి మరి ఆదివారం అన్నారు మళ్ళీ నిన్న వచ్చేసి సోమవారం వెళ్దాం అన్నారండి
ఓ అవునాండి
అవునండి
అదే వెళ్ళి రండి ఇకా ఇగ ఇప్పుడే ఎందుకంటే మళ్ళా నెక్స్ట్ ఈ వారం కాక వచ్చే వారం మాస్ స్నేహితురాల బర్త్ డే ఉంది మీరు దానికి ఖచ్చితంగా రావాలి
చూస్తానండి నా దగ్గర పెట్ లేవండి ఫస్ట్
ఏం లేవండి
కొత్త బట్టలు లేవండి
కొత్త బర్తలు ఉంటేనే రావాలా అండి ఏవో ఒకటి వేసుకొని వచ్చినా అయిపోతదండి మనల్ని ఎవరు పట్టించుకుంటారండి అక్కడ
పట్టించుకోకపోయినా కొంచెం బొక్కన కదండి
అయితే షాప్కి పోండి కొనుక్కో పోండి షాప్లో
డబ్బులు లేవండి
అలైంది అలా
ఇంకేం చేస్తామ అండి నేను బట్టలకి డబ్బులు పెడతానో లేదో కానీ తినేదా పెట్టుకుంటానండి బాగ
ఆ ఆదైతే మే
అయితే మా నాన్న ఉంటాడు కాబట్టి మా నాన్న డబ్బులు కనిపించవండి
ఆ ఇక్కడైతే మనమే పెట్టుకోవాలి కదండి
అదే అండి బయటకి వచ్చాక పెట్టుకోవాలి ఏంటండి శబ్దాలు వినిపిస్తున్నాయి
పిల్లలు వచ్చారండి
అవున అండి చాలా సౌండ్ వస్తాంది అండి
వెళ్ళిపోయారులేండి వాళ్ళు
ఆ సరే అండి మళ్ళీ ఏంటండి సౌండ్
ఏం లేదండి చెప్పాలి
మీరు చెప్పాలండి ఏం చేస్తున్నారండి
అదే ఏమి ఉంటదండి మేము ఖాళీగానే ఉంటాం ఇప్పుడు ఇంకా పని అయిపోతేనే రాత్రికి ఇంకా ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తా ఉంటామండి
అదొకటండి కొంచెం మ చంద్రకుద్దిసేపు కూర్చున్నామంటే చాలు మరి రాత్రికి ఏదో ఒకటి చేసుకోవాలనే ఆలోచనే వస్తుంది
హు అదే కదండీ ఇంకా
ఉ
ఏం చే చేయలేమండి ఇంక మనం
ఏంటండి
మనం ఏం చేయలేమండి దానికు
అదే కదండి ఏంటండి సౌండ్ వస్తంది అండి సౌండ్ శబ్దాలు వినిపిస్తున్నాయి
అవునా కొంచెం బయటికి వచ్చామండి బట్టలు ఆరేసింది మీ తీసుకోవడానికి వచ్చాము అందుకే బయట బండ్లు శబ్దం వినిపిస్తుంటుందండి మీకు
అవునా అండి చాలా వస్తాన్నాయ వస్తన్నాయి
అది ఏదో ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతదండి
అవునా అండి
ఇప్పుడండి
ఇంకేం లేదండి చెప్పాలండి
అని వస్తుందా అండి ఇంకా
ఆ పర్లేదండి మా స్నేహితురాలు బితిరిచూపులు చూసుకుంటా బయటికి వెళ్ళిందండి.
ఏం చేస్తామండి అట్లే కొంతమంది అట్లే ఉంటారు బిద్దర్ చూసి.
అదేనండి ఊరంతా చూసుకుంటా పోతాంది.
తి తిక్క బట్టి ఉంటాది అండి వాళ్ళకి.
అదే కదండి. రాత్రి అంతా మూతంతా ముడుచుకని కూర్చోదండి ఇప్పుడు కొంచెం బాగున్నారు.
అవునా ఏమైందండి.
ఏమోనండి ఏమైందో అదక్.
లేదండి రాత్రి అంతా అలసిపోయింటారు అంటే ఎవద్ జ్వాల్ పనిలో. వాళ్ళు ఎళ్ళింటారు కదా అలిసిపోయి వచ్చి ఎవరంతా వల్ పడుకొని ఉనీ ఉంటారు.
అవునులేండి.
ఇంకేముంటదండి ఇంకొక స్నేహితురాలిదైతే మా పక్కన అయితే మా రూమ్ లో కూడా అట్లానే ఉన్నారండి. ముగ్గురు స్నేహితురాలు ఇద్దరు టూర్ కెళ్ళే సచ్చారు అండి. ధర పడుకోనేసినారండి ఇంకొక పాప పడుకో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళక్. ఎవర్కో బాలేదని వాళ్ళ వాళ్ళక్ తలనొప్. పిస్తుంది అనేసి ఇంకా పాప్ప అట్లే ఆలోచించుకుంటా ఉందండి ఒక గంటకు పడుకోండి పాపం. రాత్రీ మిగిలిన మిగిలిన వాళ్ళద్దారేమో. వచ్చినారు పదకొండు నారాకంత ఫుల్ డీప్ స్లీప్ అండి ఇంగ.
అవునండి అయితే వాళ్లకేం కాబట్టదండి అవునులేండి.
ఆ ఈ రోజు కూడా అట్లే పండుకున్నారండి పొద్దున్నేస్. టారు టిఫిన్ తిన్నారు పడుకున్నారండి మల్ల మ.
ఏం చదువుకోరా అండి మీరు.
లేదండి ఇప్పుడు మేమేం లేదండి ఇంతకు ముందు మేమేం ఖాళీగా ఉన్. ఏమండీ.
అవునవున్.
చదువుకోవడం అండి ఏమన్నా జాబులు పడినప్పుడు వాటి కోసం ప్రిపేర్ అయితా ఉంటామండి. దానికోసం చదువుకుంటుంటాము ఇ మామూలు టైం లో ఖాళీగానే ఉంటామండి. ఇంగ అంతేనండి ఇంకా.
అవునండి.
అప్పుడు ఏమైనా జాబులు పడతాంటే వాటికి అప్లై చేసుకుంటా ఉంటా మండి ఆలోచించుకుంటా.
ఉహు. ఇంకేంటండి. ఇంకా తప్పదండి ఏదో ఒకటి వచ్చే వరకు ఇలా ఇలాగే చేయ్యాలి తప్పదు ఇంకా. ఏంటండి సౌండ్ ఒస్తుంది సౌండ్ ఒస్తుంది.
అది ఏందో వర్క్ చేస్తున్నారండి ఇక్కడ ఎంత పక్కాకి వెళ్ళినా కూడా అదే వర్కే. సునండి.
అవునా అండి.
కుయ్యి కుయ్యి అని సరేలేండి ఇక్కడ శబ్దం ఎక్కువ ఉంది ఉంటామండి.
సరేనండి బాయ్ అండి.
ఆ బాయ్ అండి.